బాగున్నారా
హా బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నం ఏం చేస్తున్నావు అమ్మమ్మ
ఆ
ఏం లేదులే ఉ ఊరకనే ఉన్నా ఖాళీగా ఉన్నా వంట చేస్తున్నా ఆ తిన్నావా అ
ఆ తిన్నానండి. మీరు తిన్నారా.
మో చికెన్ పోక్. ప్పుడే తిందామా. చికెన్ పకోడా నువ్ బాగా చేస్తావంట గదా ఎట్ల చేస్తావ్ నిదానంగా చెప్తారా కొంచెం. ఫస్ట్ నుంచీ. చికెన్ పకోడా ఎలా చేేస్తరో చెప్తారా.
ఆ చెప్తానండి.
ఆ చెప్పు.
ఫస్ట్ అమ్మా
ఊ ఏమేమి వేయాల మసాలలు.
మసాలా గరం మష్ సాలా చికెన్ మసాలా.
ఊ
హలో
చెప్పండి వినప్
ఆ గరం మసాలా చికెన్ మసాలా.
ఆ
ధనియాల పొడి.
ఊ
ఊ అలాగే కారం పొడి. ఆ ఆ మొక్కజొన్న పొడి.
అన్ని వేసి మిక్స్ యేయాల
మిక్స చేయాలి. మిక్స్ చేసిన తర్వాతా ఇది ఇంక మనం అంతా కలిపి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్ల పెట్టాలి.
ఔనా
చికెన్ లెక్ కలిపెట్టుకోవాలి.
ఆ
చికెన్ లో కలిప్పేట్టుకుంటే. హాఫెన్హవర్. తర్వాతా ఆ వాటినీ బాగ్ బయటికి తీయాలి కొంచెం పెరిగేసుకోవాలి ఆఫ్ నవర్ తర్వాత ఇంకా తీసిన తర్వాత ఒక పెనము కడాయి పెట్టు
కడాయి పెట్టుకొని దాంటో వేయాలా
వాటిలో కొన్ ఆ
డీప్ ఫ్రై ఎయ్యాల్నా
డీప్ ఫ్రై అవసరం లేదు వాటిని అ అందులో ఆయిల్ ఏసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న అదె చికెన్ పకోడా అంతా
మ్మ్
అది అందులో వేయాలి వేయాలి బాగా కొంచెం బాగా కాలే అంతవరకు ఆ
ఏమి చేస్తాన్నారు మీరు
కాలేంతవరకు వేయాలండి పూర్తిగానండి
హమ్ సరేలేండి ఇంక నాకు అర్థమయిందిలేండి ఎలా చెయ్యాలో
ఆ
చేసేప్పుడు మళ్ళీ చేస్తాం మీరు కార్య యాప్ ల డబ్బులు పడిందా మీకి
ఉం పడ్లేదండి
ఇంకా పడ్లేదా మీకు టాస్కుల మీకేం రాలేదా కొ త్త టాస్కుల
ఆ వచ్చాయండి కొత్త టాస్కులొచ్చాయి అ టాస్క్ కంప్లీట్ చెయ్యాలండి
ఫిల్లప్ చేశారా చెయ్ లేదా
త్తానండి
ఆహా మేం చేసాం నాక్ ఫస్ట్ టూ తౌసండ్ పడింది
టూ థౌజెండ్ వచ్చిందండి వావ్ వండర్ ఫుల్ అ
అవునండి ఇప్పుడు మళ్ళీ కాల్ టాస్క్ వేసా నాను
ఆ
ఇంట్లో కూడొ క టూ థౌజండ్ వస్తారు
అవునా అండి
ఆమ్
ఆ న నాక్కూడా వస్తదండి
మీకు కూడా వస్తాను మీరు కాల్స్ చేస్త
ఎ ఎ టాస్కులు ఎన్ని చేయాలాండి
ట్వంటీ టాస్కులు పూర్తిచేయాల ట్వంటీ కాల్స్
ట్వంటీ కాల్సా అండి ఉంటే డైలీనా అండి
ట్వంటీ కాల్స్ చి రేపట్లోపు అయిపోవాలి ఇంకా
రేపట్లోపు అయి పోవాలా అండి నైట్ అంతా మాటాడితే సరిపోతదా అండి నైట్ అంతా మాటాడతే సరిపోద్ధా
ఆ అంత అవసరం లేదులేండి
ఆ
ఆ మాట్లాడితే సరిపోతుంది
అదే ఎంత టైమింగ్ ఎంత ఉంటది టెన్ మినిట్సా అండి
మ్.. అవునండి మీరు ఎక్కడా వెళ్ళారు
హ
ఎక్కడికి వెళ్ళారు మీరు ఎక్కడికైనా వెళ్ళారా టూర్
ఆ వెళ్ళానండి గుడికి వెళ్ళాను
ఎన్ని ప్రదేశాలు చూసారు
నేనూ తరుపతి చూసి సాను కంచి చూశాను కళాహస్తి చూశాను
అవునా అ. వా చాన ప్లేసెస్ తిరిగారండి మీరు
ఆ చాలా బాగా చూసానండి
మేంఇక్కడ చూ ఓన్లీ తిరుపతి మాత్రమే చూసాను తిరుపతి బద్రాచలం విజయవాడ
ఆ
మీరు వెళ్ళారా
నేను వెళ్దాం అనుకుంటున్నా అండి భద్రాచలం అయోధ్య
అయోధ్య వెళ్ళామనుకుంటున్నారా
ఎలా అనుకుటన్ నండీ ఎపుడు వెళ్తానో కొంచెం టైం పడుత
ఉ ఆ ట్రైన్లో వెళ్తారా బస్ కు వెళ్తారా ట్రైన్లో వెళ్తారా బస్ కు వెళ్తారా హలో ట్రైన్ లో వెళ్తారా బస్సుకి వెళ్తారా
నేన అండి ట్రైన్ కి వెళ్తానండి
ట్రైన్ కి వెళ్తారా
అవును
ఆ ఆ బాగా ఎంజాయ్ చేయండి పండగ బాగా చేస్తున్నారా
ఆ చూశానండి
ఏం ప్లాన్ చేస్తున్నారు శ్రీరామనవమికి
ఏమ్ ప్లాన్
హలో
ఏం చేస్తారండి మేం చేశారండి
మీము శ్రీరామ్ నమికి ఏం ప్లాన్ చేసాం తిన్నార మీరు
అదే మీరేం ప్లాన్ చేస్తున్నారు
నేను ఏం చేయలేదండి ఎక్కడ లే ఇంట్లో ఇంటి దగ్గర గుడికి వెళ్ళి టెంకాయ కొట్టకుచ్చుకునేది ఇగ అంతే ఇంట్లో మీరు హలో
ఆ
హలో
అ అలా చెప్పండి
మీరు కట్టు కాలేదు లేండి మీరు
నేను గుడికెళ్ళాలండి గుడికెళ్ళి పూజ చేస్తాను
అవునా
ఆ
సరే అండి బాగా చేసుకోండి పండగ బాగా చేస్కో ఎంజాయ్ చేయండి పండగా ఆ
ఇంకేంటండి విశేషాలు
ఏమ్లే సార్ ఇంట్లో
నిన్న ఏమ్ చేయలేదండి పడుకున్నాను
ఆ ఇంకా అన్నం పెట్టినారా చూడండి అట్లా చూస్ గండి
కోంట అవ్వంటా
అన్నం పెట్నాము పెట్టిందండ మీ వైఫు చూడండి అట్లా
ఆ చూసానండి
ఆ బాగా చేసిందా అన్నాము
హలో
ఆ చేసిందండి
హలో
అదే ఆ చెప్పండి
బాగ చేసిందా వంట
ఆ జ ఎస్ స
ఏం బాగొండుతుంది ఏం స్పెషల్ చేస్తాది
అ అన్నం
పప్పు చారు రసం కారం చట్నీ పుదీనా చట్నీ
వావ్ అన్ని బలే చేస్తారే మీరు
సుప్పరే మిరు ఒ మీరు ఏం చేస్తారు మీరు జాబ్ చేస్తున్నారా
నేన్ హౌస్ వైఫ్
ప్రస్తుతానికి డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ ఉంది
అదయిపోతానె ఏదన్నా చూసుకోవాలి
అ
మ
హలో
హలో
మాట్లాడండి
జాబ్ చేస్తారా ఇంకా
జబ్ చేస్త అంట
జాబ్ చేయలేదు ఇంకా నా డిగ్రీ కంప్లీట్ కాలేదు మళ అ
అ వంకర పషు బావతత
ఇప్పుడు కంప్లీట్ అయి వంకాయ
ఇకా బా జ
అవునండి చేస్తాను బాగా మీరు బాగా చెట్ తింటారా
ఆ మారు
కొన్న
వగా
మేము ఏం చేయలేదండి ఊరికనే విన్నాం కనీ వాకింగ్ చేస్తాను
అఫ
నేను ఎక్కువ బాగా ఇష్టం నా చికెన్ గడ ఎదికి
చికెన్ లో చికెన్ ఇష్టం ఉంది
అవు నా చికన్ ఎంట ఇష్టం మటన్ అంట ప్రాణ ఆ వంటలుంటే ఇష్టం సరే అండి వంట బాయి్
ఆ బా